బావున్నా మేడం మీరు బావున్నారా మేడం
ఆ చెప్పండి ఎలా హాలిడేసా
రేప్ హాలిడే మేడం ఇవాళ
ఏదో సౌండ్ అస్సలు రావటం లేదు
రేపు హల్డే మేడమ్
మీకు సౌండు రావట్లేదు నాకు అసలు హా చెప్పండి
వినిపిస్తుందా అండి
ఈ మధ్యలో ఏంటి ఆ ప్లానింగ్
ప్లానింగు తిరుపతి కె తిరుపతి కి వెళ్దాం అనుకుంటున్నాం మేడం హలో
అంటే ఈ మంత్లో ఫెస్టివల్స్ అయ్యి ఉన్నా ఉన్నట్టు ఉన్నాయి కదా రాఖీ రాఖీ ఎప్పుడు
రాఖి అగస్ట్ లో కాదా మేడం
హలో
హలో ఆగస్ట్ లో కదా మేడం
ఆ సౌండ్ ఏంటి అసలు రావట్లేదు
సౌండు సౌండ్ క్లారిటీ వస్తుందా మేడం ఇప్పుడు
హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ ఫెస్టివల్ అంటే మేము తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం మేడం
ఓకే
ఆ తిరుపతికి ఫ్యామిలీ తోనె పోదాం అనుకుంటున్నాం
మ్ హుహు
ట్రైన్ బుకింగ్ చేసుకున్నాం టికెట్స్
ఓకే అవును కదా ముందే బుక్ చేసుకోవాలి లేకపోతే
కున్నాం మన కృష్ణ ట్రైన్ కి బుక్ చేసుకున్నాం ఒక సిక్స్ మెంబర్స్ మేడం మా ఫ్యామిలీ మొత్తం వెళ్దాం అనుకుంటున్నాం
ఉహు హు మ్
ఇప్పుడు వెదర్ కూడా వర్షాకాలం కదా చల్లగ ఉం టది వాతావరణం వా ఆ వాతావరణం బాగుం అది ఇప్పుడు ఎందుకంటే భక్తులు కూడా ఇపు వర్షాకాలంలో తక్కువ వచ్చే అవకాశం
అవును అవును క్రౌడ్ తక్కువ ఉంటది
ఆ క్రౌడ్ తక్కువ ఉంటది ప్లసు ఎందంటే వ్యవసాయ భూముల పంట మీద వెళ్తారు కాబట్టి వచ్చే దే భక్తులందరూ తక్కువ ఉంటారనే మేము బుక్ చేసుకున్నాం ఫోర్ ఫైవ్ డేస్లో వెళ్దాం అని బుక్ చేసుకున్నాం
ఓకే అంత ఫ్యామిలీ అంత
మా ఫ్యామిలీ మొత్తం పోదాం అనుకున్నాం మేడం
ఆ ఒక ఒక హాలిడే ట్రిప్ లాగా కూడా ఉంటుంది
ఆ
అ ఈ మంత్లో ఇం ఇంకా వేరే ఫెస్టివల్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా రాఖీ ఆ రాఖీ రాఖీ ఆ రాఖీ పండగ బా చేస్తారా
ఆ చేసుకుంటాం మేడం మా చెల్లెలు వస్తది
ఆ అవును కదా ఆడపిల్లలు ఆ ఖచ్చితంగా ఇంటికి రావాలని కోరుకుంటారు ఆరోజు
ఆ ఖచ్చితంగా వస్తది అన్న చెల్లెలు అనుబధం అంటే వచ్చి కంపల్సరిగా రాకి కడతది వాళ్ళకు ఏంటం టే ఇగ మేము చేసే ఇగ మర్యాద చేస్తా ఇగ ఆ ఆమెకు చీరె ఎలాంటిదేమో బావ్
ఆ బట్టలు అవును అవు అవు బాగుంటది రాఖీ పండుగ ఆ
నాకు ఇష్ట నాకు ఇష్టమైన పండగ వచ్చేసి రాఖి ఒకటి వినాయక చవితి నవరాత్రు ఉంటయి కదా
ఇప్పుడు వస్తున్నట్టుంది కదా నెక్స్ట్ రాఖీ రాఖీ తర్వాత వినాయక చవితిలా ఉంది
ఆ ఫస్ట్ పండగ వచ్చేసి రాఖీ రాఖీ తర్వా త సెకండు వినాయక చవితి వస్
అవును అవును వినాయక చవితి కూడా బా చేస్తారు మాకు హైదరాబాద్లో కూడా బా చేస్తారు
అంటే మీరు హైదరాబాద్ లో ఇప్పుడు ఎంటంటే ఒక ఒక గల్లీ టైప్గా పెడతారా మీ సిటీ ఖైరతాబాదు వినాయకుని లెక్క పెద్దగా అట్లా
అం అలా ఏం లేదండి మేము మాది అపార్ట్మెంట్ అనమాట అపార్ట్మెంట్ లోనే పెడతారు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ రోజు ఎవరు పూజకి పెట్టుకోవాలి ఇచ్చుకోవాలి అనుకుంటే వాళ్లొచ్చి వాళ్ళు పేరు మీద పూర్ చేయించుకుంటారు
ఆహా అర్చన చేసుకుంటారు
ఉంటారు తర్వాత ఈవినింగ్ వచ్చేసి పాటలు ఆ అపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు కదా మా సొసైటీ వాళ్ళు మ్ వాళ్ళే పాటలు కు మాకు అ పార్ట్మెంట్ లోనే ఒక పూజారి ఉన్నారున్నమ అంటంటే వాళ్ళ ఇల్లుంది ఇంక అతనే అన్ అక్కడ మాకు అన్నీ చేస్తా అన్ని పూ పూజలు ఎవరెవరు పూజలు చేపైచుకోవాలంటే ఆయనే చేస్తాడు పండగలకు కూడ ఆయనే అన్ని ముందుండి ఆ చేపిస్తాడ
అంటే మీరు నవరాత్రి ఉత్సవాలు అంటే ఇప్పుడు అక్కడ ఏమన్న కార్యక్రమాలు జరుపుతారా మేడం ఏన ఇది మన భక్తి పాటలులాంటి ఏవన్న నవరాత్రి అందరు
ఆ అది అల అలా పెడతారు తొమ్మిది రోజులు పెడతారు కానీ ఆ మా మా అపార్ట్మెంట్లో ఉన్న ఆడవాళ్ళే ఒకరోజు పూజ చేయటము తర్వాత వాళ్ళే పాటలు రోజు పాడడం అట్ల లేకపోతే ఎ ఎప్పుడైన బయట నుంచి ఎవరినన్నా పిలిపిస్తారు మాక్సిమం ఒక్క రోజు కోసం ఆ ఒకసారి నైన్ డేస్ లో ఒక రోజు అనమాట
మీరు మీరు పాల్గొన్నార మేడం ఎప్పుడన్న
ఆ లేదండి నేను నేను పెద్దగ ఆ పాల్గొనాలేదు అంటే మా అపార్ట్మెంటే కాబట్టి ఊరికే ఏళ్ళి చూసి వస్తుంటాం అనమాట ఆ ఆ కానీ బాగుంటది మేము అపార్ట్మెంట్ లో ఎవరు మై నా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ అందరం కలిసిమెలిసి అన్ని పండుగలు చేసు కుంటారు అపార్ట్మెంట్ తరుపున మ్ అట్ల అనమాట అ హా అపార్ట్మెంట్ తరుపున బా చే
ఇంకో విషయం మీరు మీరు వినాయకుడు ఇప్పుడు ఈ విగ్రహాలు మట్టివి తీసుకొస్తారా మరి వేరే ఏమన్నా ఇప్పుడు కెమికల్స్ పెట్టి ఇ ఒకటి సిమెంట్ లెక్క తయారు చేస్తుండు అవి అవి తీ
అవి యూజ్ చేయకూడదు కదండి ఎందుకంటే పొల్యూషన్ అవుతుంది వాటర్లో వేస్తాం కాబట్టి వాటర్ పొల్యూట్ అవుతుంది. ఆ కెమికల్స్ అయన్నీ దాంట్లో మిక్స్ అయనాయి అనుకోండి ఆ నీళ్ళు అంటే ఆ హ్యూమన్ బీయింగ్ తాగిన యానిమల్స్ తాగిన వాళ్ళకి ప్రాబ్లమే కదా ప్రాబ్లమే కాబట్టి ఆ నష్టమే కదా వాతావరణ కాలుష్యానికి సహకరి వచ్చే పనులేవి కూడ మనం చేయకూడదు మక్సిమం గా వాటిని అవాయిడ్ చే అదే మంచిది అందుకని మా. అపార్ట్మెంట్ లో ఎప్పుడు మట్టి విగ్రహాలే పెడతారు మళ్ళీ ఎం ఎందుకంటే అది నీళ్ళలో వేస్ మట్టి మట్టికి మట్టి దాంట్లో కరిగిపోతుంది కదా కరిగిపోతుంది పెద్దగా ఆ ఇది ఉండదు అంటే ప్రాబ్లం ఉండదు
ప్రాబ్లం ఉండదు అది పశువులు గాని ఈ యానిమల్స్ గానీ విది తాగిన కానీ వాటికి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ కెమికల్స్ తోనే చేస్తుండు కదా
అవును మళ్ళీ దాని మీద వేసే వేసే రంగులు కూడ కెమికల్స్ తోనే కాబట్టి అసలు నా ఉద్దేశం అయి రంగులు వేయకుండ న్యాచురల్గా పెట్టే దాన్ని పెట్టి పూజలు చేసుకుంటే మంచిది అని ఆశిస్ యాక్చువల్ గా అయితే నా ఉద్దేశం అది కానీ అందరికిీ అలా అందించదు కదా ఎవరి అభిప్రాయం వాళ్ళది నా అభిప్రాయం అయితే అయితే అది ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అని
వెనుకటి సాంప్రదాయంలో మట్టి విగ్రహాలు పెట్టుకొని ఆ మామూలుగా మనం పూజలు జరుపుకుంటూ నవరాత్రులు చేసుకు కుంటూ వినాయకుని నిమజ్జనం తొమ్మిదో నాడు లేదంటే పదకొండో నాడు నిమజ్జనం చేసేది ఇప్పుడు అలా అలా లేదు పెద్ద పెద్ద డీజేలు ఆ డీజేలు పిల్లలు అట్రాక్టి అంటే వినాయక చవితి అంటే ఒక ప్లేయింగ్ లెక్క
ఆ అవును ఇప్పుడు అసలు అలా పూజలు ఆ కచేరీలు అలాంటివి కాకుండా ఓ వీళ్ళు రికార్డింగ్ డాన్స్ లు పిచ్చి పిచ్చి డ్రామాలు పిచ్చి పిచ్చి సాంగ్స్ అసలు పిచ్చిగా చేస్తున్నారు అది పాతకాలం దసలు వాస నె లేదు
యూత్ యూత్ వల్ల అట్లా జరుగుతుంది ఆ ఇప్పుడు వస్తాంటే వస్తాంటే వినాయక చవితి అనేది కూడా ఒక ఒక ప్లేయింగ్ కోసం లేక చేస్తుండు పిల్లలు అంటే వెనకటి సాంప్రదాయంలో కొన్ని
అవును ఏంటండి ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా అలా అలానే ఉంది పెద్దవాళ్ళు కూడా అంటే ఆ తరం వాళ్ళంతా ఇదయిపోయారు ఇప్పుడిప్పుడు వచ్చే వాళ్ళందరికిీ వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయాలు అంతేగాని పాత పద్ధతులను అవలంబించాలి సాంప్రదాయాలను అవలంబించాలి అలాంటివి చాలా తక్కువ కనిపిస్తంది
అవునవును మేడం ఇప్పుడు మీరు ఇంకా ఏ పండుగ ఇష్టపడతారు బతుకమ్మ చేస్తారు మేడంరు బతుకమ్మలు ఆడుతార అక్కడ
బత్ అంటే మేము యాక్చువల్గా ఆంధ్రాలో ఉండేవాళ్ళము జాబ్ జాబ్ కి మహారాష్ట్ర వెళ్ళిపోయాము తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో సెటిల్ అయ్యామ అనమాట అందుకని బతుకమ్మ మే పెద్దగా అంటే యాక్చువల్ గా మేము ఈ పండుగలు ఎక్కువ చెయ్యను కానీ ఎంజాయ్ చేస్తాం అంటే మేము పార్టిస్ మా మా అపార్ట్మెంట్ లో కూడా బతుకమ్మ బాగా ఆడతారు బతు ఒక మన్ని పువ్వుల తోటి అంతా డెకరేట్ చేసి సాంగ్స్ పాడు ఆ బాగా బాగా చేస్తారు అంటే మేము అన్నిటిని
ఆ అలా కాదు మేడం మీకు బతుకమ్మలో స్పెషాలిటీ తంగేడి పువ్వు ఇష్టం ఎక్కువ ఏ పువ్వు ఇస్తనే మీరు బతుకమ్మలు సెలబ్రేషన్ చేస్తారు అంటే
అంటే అంటే నాకు యాక్చువల్గా చెప్పాలంటే ంట నేను ఎప్పుడుూ చేయలేదు
ఆ
అంటే వేను ఆ ఎలా చెప్పారు అంటే మేము అసలు చిన్నప్పటి నుంచి ఈ ఈ పండగలు ఏది చేయలే మేము ఓన్లీ క్రిస్మస్ ఒకటి ఈస్టర్ ఒకటి చేస్తాము
ఆ
జెన్రల్గా నాకు ఈ ఫ్రెండ్స్ ఎక్కువ అన్మాట అ అప్పట్ లో కానీ బయట కాలేజీలో చదువుకునేటప్పుడు అందుకని నాకు ఈ పండుగల అన్నిటి గురించి తెలుసు ఈ ఈ బతుకమ్మ పండుగ అంటే నాకు అంత పెద్ద ఐడియా లేదు చక్కగా అందరుూ రౌండ్ అబౌట్ నుంచొని మంచిగ డాన్స్ చేస్తారు పుగల్ పువుల్ పేర్ వచ్చి దాన్ని ఆ మల్ల గుడిలోకి తీసుకెళ్ళి ఇస్తారు అంతవరుకే నాకు తెలుసు కొన్ని పండగల గురించి అంటే నాకు స్టడీస్ లో తెలుసుకున్నది చుట్టుపక్కల వాళ్ళని చూసి తెసుకున్నదే కానీ అంత నాలెడ్జీ లేదు వీటి మీద
ఆ ఇప్పుడు ఇప్పుడు పోయి
చెప్పండి
చక్కమ్మ కాకుంటే వేరే పండగ అంటే ఇప్పుడు మీరు వ్రతాలు లాంటి ఏమన్న చేస్తరా మేడం ఇంట్లో
ఆ నేను చేయ ను అంటే యాక్చుల్ ఇక మేము ఆ జీసస్ కి పూజ చేస్తామండి
ఆ అవునండి
అది అందుకని వీటన్నిటినీ గౌరవిస్తాము మా ఫ్రెండ్స్ తో పార్టిసిపేట్ చేస్తాము కానీ మేము ముఇంట్లో చేయడం అనేది చెయ్యం
ఓకే ఓకే ఓకే ఓకే అర్ధమ అయిపోయింది మేడం
అన్నిటి గురించి ఎలా చేస్తారు మరి పూజల్లో వర్డ్ బై వర్డ్ అలా కాదు కానీ ఆ తెల్సు ఈ ఇట్ల ఇట్ల చేస్తారు ఈ దేవుడి పూజలు ఇట్లా ఈ దేవుడి పూజ
తర్ సరే మ
ఓకే నండి ఓకె అండి నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకో కాల్ చేస్తాను మీకు
ఓకె ఓకే మేడం